హలో హలో హలో
హలో ఆ హయ్ అండి నమస్కారం బాన్నారా? ఆ ఇనిపిస్ తుందండి బాన్నారా అండి?
అ మీరు బాన్నరా?
ఏం చేస్తారన్నామండి. ఏం చేస్తున్నారు?
ఏం లేదండి. మామూలు క్యాజువల్ గా హ ఫోన్ చూస్తున్నామండి మీరు
హలో
మీరేం చే
అవునండి నేను వాక్ చేస్తున్నానండి ఇప్పుడే తినేశాను ఏం తిన్నారు అండి
ఆ ఇంకా లేదు నేను తినలేదు తినాలి ఇంకా తినాలండి తినలేదు
అవునా అండి ఓకే
ఉమ్
హలో ఆ చె చెప్
ఆ హలో
ఏం తిన్న ఏం చేశారు వంట మా జాబ్ రోల్ గురించా అవునా ఓకే ఇది మా ఈ వర్క్ వచ్చేసి ఆ రిక్రూట్మెంట్ అనమాట హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ఓకేనా దీంట్లో వచ్చేసి ఎలా అంటే ఇప్పుడు ప పర్సన్స్ ని మ కం క్లయింట్స్ కి మా కంపెనీ కాకోకుండా అట్లా మేము వచ్చేసి ఇ ఇంటర్నల్ హైరింగ్ చెయ్యము ఓకేనా మేము వచ్చేసి మా క్లయింట్స్ కి వర్క్ చేస్తాం ఓకే ఇప్పుడు వేరే కంపెనీస్ కి ఎంప్లాయిస్ మ్యాన్ పవర్ ఇవ్వడము అనగా వాళ్ళ క్లై వాళ్ళ ఐటి ఐటి కంపెనీ ఇట్స్ స్టాఫింగ్ కంపెనీ ఇట్ ఈజ్ స్టాఫింగ్ కంపెనీ ఉమ్ ఇది మేములాగా ఆ గ్రో గ్రోత్ ఉంటుంది బట్ ప్రస్ ఆ గ్రోత్ ఉంటుంది బట్ ప్రెజర్ ఎక్కువ హా అలా ఇప్పుడు క్ల క్లయింట్ రిక్వర్మెంట్స్కి మేం వర్క్ చేస్తాము ఇప్పుడు వాళ్ళకి కో వర్క్ ఆ ఇప్పుడు ఎంప్లాయిస్ ఆవ్ వాళ్ళకి ఇంత మంది కావాలి నాకు మా కంపెనీకి అని చెప్తారు వాళ్ళు సో అండ్ సో ఎడ్యుకేషనల్ ఇంతే డిగ్రీ ఉండే వాళ్ళే కావాలి ఈ ఏజ్ లోనే కావాలి ఈ స్కిల్స్ ఉండే వాళ్ళే కావాలి సో వాళ్ళ జేయడ అంతా మనకి మెయిల్ ఫార్వర్డ్ చేస్తారు మేము ఆ మెయిల్ నంత చూసుకొని సో ఆ బేస్డ్ వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ కి మేము పోర్టల్ నుంచి అప్నా నౌకరి లింక్డిన్ ఆ మళ్ళ అదిక ఉన్నట్ల మళ్ళీ బయట రిఫరెన్సెస్ అడగడము ఇప్పుడు జాయిన్ చేసి జాయిన్ అయి ఎవరైనా సో వాళ్ళ నుంచి రెఫరెన్స్ అడగడం ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా కానీ మళ్ళీ బయట ఆ పబ్లిష్ చేయడము హా అలా చేసేసే కా క మాది వచ్చేసి క్వజ్ అని స్టాఫింగ్ కంపెనీ ఐటి స్టాఫింగ్ కంపెనీ
ము ఫ్యూచర్ బాగుండే నేను ట్రై చేయొచ్చ ఆ కంపెనీలో అ
కంపెనీలో అంటే ట్రై చేయొచ్చు బట్ మంచి రోల్ అయితే బెటర్ మా కంపెనీ కంపెనీలోనే ఇంటర్నల్ హైరింగ్ అయితే బెటరు క్లైయింట్ హైరింగ్ అయితే టార్గెట్ ఎక్కువ ఉంటుంది.
ఆ మీరెలా ఎదవది
ఆ నే మేము వచ్చేసి మేము వైట్ కలర్, బ్లూ కలర్ అని ఉం
అవు
వైట్ కలర్ హెయిరింగ్ అయితే బెటర్ మేం చూస్తే బ్లూ కలర్ హెయిరింగ్. వైట్ కలర్ ఐరింగ్ అంటే ఆ వైట్ కాలర్ అఐరింగ్ అయితే ఎట్లా మా ఇప్పుడు మా కంపెనీస్ మ్యాన్ ఇది ఎంప్లాయీస్ కావాలంటే హైర్ చేస్తాం. లెఫ్ట్ లేదు ఫ్రీగా ఉంటాం. అంతే ఇప్పుడు ఏ పొ ఓపెనింగ్స్ ఉంటే మేనేజ్మెంట్ ఏదైనా మాకి ఆ హ మా టీమ్ లో ఒక టూ మెంబర్స్, త్రీ మెంబర్స్ కావాలంటే చేస్తాం క్లైంట్స్ అలా కాదు కొత్త కొత్త క్లైంట్స్ వస్తనే ఉంటాయి.
అవును
ఎంత మంది ఇచ్చినా కూడా ఆ హ ఇప్పుడు ఈ ఈ వారం ఒక క్లైంట్, ఇంకో వారం ఇంకో క్లైంట్ చాలా క్లైంట్స్ ఉంటాయి ఎప్పుడు మనం నాన్ స్టాప్ గా వర్క్ చేస్తూనే ఉండాల్సి వస్ అది సొ రెస్ట్ అనేది ఉండదు. వాళ్ళకి ఎలా క్లైంట్స్ కి అడిగిన వెంటనే వాళ్ళ సాటిస్ఫాక్షన్ చేయాలి ఎందుక అంటే వాళ్ళు మకి పే చేస్తంటారు సర్వీస్ చార్జెస్ అంతా. ఆ మనం మెన్ ప ఆ
మీజ్ ప్యాకేజీ షోర్స
ప్యాకేజ్ అలాగా డిస్క్లోజ్ చేయకూడదు. అది ఆ ఎక్కడైనా ఏ ఆర్గనైజేషన్ ఎవరు డిస్క్లోజ్ చేయరు. ఫ్రెండ్స్ కి, కొలీగస్ కి సో అది ఓ పర్సనల్ గా పెట్టుకుంటారు.
ఆ ఓకే ఓకే
ఓకేనా
మేము ఐటీ కంపెనీ రావాలంటే మీ ఏమన్నా ఏ ఏం చదవమని చెప్తారు దేని మీద గోల్ పెట్టుకోమని చెప్తారు.
ఓ ఐ ఓ వ వాళ్ళు ఏ కం ఆ ఏ జాబ్ చేయాలనుకుంట ఇప్పుడు ఐటీ కంపెనీస్కి వెళ్ళాలంటే స్కిల్స్ ఎక్కువ ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద అయిన జావా, పైతాన్, సి సి ప్లస్ బస్ మళ్ళీ ట్వల్ ఎస్ క్యవల్ మండేటరీగా ఉండాల
డిఎస్ఎం
ఉ
డిఎస్ఏ
బీఎస్
ఆ డిఎస్ఏ డేటా సక్చర్ ఆలోబదమ్స్
ఆ డే అ అదే డిఏ డేసస్ అ ఐ మీన్ టెక్నికల్ స్కిల్స్ బాగుండాలి. ఓకేనా వాళ్ళు మనం ఐటీకి వెళ్తున్నామంటే నాన్ ఐటీ లో అయితే వన్ రౌండ్ తీసుకు ఉంటారు టూ రౌడ్స్ తీసుకుంటారు. బట్ ఐటీ లో అలా కాదు. స్టార్టింగ్ స్టార్టిస్ మనం వెళ్ళినెంటనే ఆయాప్టిట్యూడ్ ఓకే ఆయాప్టిట్యూడ్ అ నేర్చుకోవాల్సి వస్తది. మనం అప్పుడు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ కావలసి వస్తది ఇంకా ఆ టైమ్ లో. అట్ అ ఇంకా అవే ఉంటాయి వెళ్ళేటంగా ఏమంటే కొంచెం అది గున్నం వింటే ఎండెప్గా ఉంటాయి కొంచెము ఆ పర్లేదు బట్ యాప్టిట్యూడు మనం అ
కొంచెం జావ వస్తుంది, జావా ప్లేస్ డీ ఎస్ చేద్దాం అనుకున్నా.
ఎస్ క్యూ ఎల్ నేర్చుకోండి దాంతో పాటు, జావా నేర్చుకున్నారం అంటే కంప్లీట్ గా నేర్చుకోండి, క కలెక్షన్ దాకా కలెక్షన్ పాట్ ఎక్ కో అడుగుతారు, మళ్ళి జా నువ్వు ఏదన్న ప్రోగ్రామింగ్ క్లాసెస్ స్ స్ట్రింగ్, ఆ లే అవి ఎక్కువ అడుగుతారు. మళ్ళీ ఒక నేమ్ ఇస్తారు, రివర్స్ చేయమంటారు. ఆ మల్ ఆ చా మళ్ళీ, ఆ ఒక నేమ్ ఇచ్చేసి ఆ నెంబర్ లో ఒక ఆల్ఫాబెట్ డ్రా చేయమంటారు, లేక్ పోతే నీనా నీ నేమే డ్రా చేయమనేది ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ చేయమంటారు, మళ్ళీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏదైనా వెబ్సైట్ ఇస్తారు, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ గా ఈ వెబ్సైట్ తీసుకొని ఆ ఇది రాయంటారు, ప్రోగ్రామ్ రాయంటారు, హెచ్ టి ఎమ్ ఎల్ అడుగుతారు, బేసిక్ హెచ్ టి ఎం ఎల్
ఆ హెచ్ టి ఎం ఎలు
ఆ హెచ్ టి ఎం బేసిక్కు, రియల్ టైమ్ ఫస్ట్ ఆ ఫస్ట్ వచ్చేసి మనం ఏదైనా మంచి ఒక ఆ కంపెనీకి అటెం చేస్తున్నామంటే రెప్యూటెడ్ కంపెనీకి ఆప్టిట్యూడ్ మస్ట్ అండ్ షుడ్, ఫస్ట్ రౌండ్ ఇట్స్ ఫస్ట్ రౌండ్
ఊ ఊ
ఆ ఫస్ట్ రౌండ్ యాటిట్యూడ్ క్లియర్ చెయాలి, అదయిన తర్వాతనే మళ్ళీ మనకేమి త్వరగా రిప్లై రాదు, మనం ఇంగా ఈ రోజు రాసేస్ం రేపు లే రేపే వచ్చేస్తుందని కన్ఫర్మేషన్ ఉండదు, సో మనము మల్టిపుల్ కంపెనీకి అటెం చేస్తూనే ఉండాలి.
అవున
ఆ సో అదన్ గు
జావ డవలపర్స్
జావా డెవలపర్స్
మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్న ఉన్నారా?
మాకు తెలిసిన అం టే ఉన్నారు బట్, ఎలాగా వ ప్రెషర్స్ వద్దు. మేము అడిగాము రెఫరెన్స్ చేయండి, ఇట్లా నేను ఒక టెస్టర్ గా జాయిన్ అవుతా ను సో ఓ కంపెనీస్ ఎందుకంటే వాళ్ళు రెఫర్ చే చేయడం, కొంతమంది ఆ బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్ కావాలి కదా, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కావాలంటారు. మనం ఇంకా అప్పుడు ఏం ర వాళ్ళు ఏం రిఫర్ చేయలేరు. ఓకేనా వ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, స్కిల్స్ ఉండే వాళ్ళు, రిఫర్ చేస్తే ఈజీ అవుతుంది. వస్తుంది బట్ ఆ నీకు స్కిల్స్. టేనే ఆ కంపెనీలో ముందుకు వెళ్తావు లేదంటే, ఆన్ బెంచ్ మీద మంత్స్ వరకు కూర్చోబెడతారు. హాన్ బెంచ్ మీద కూర్చోబెట్టేసి తీసేస్తారు. ఆ పక్క ఉండదు, ప్చ్ రెఫర్ చేస్తే నీ ప నీ అది ఏదైనా నీ టాలెంట్ మీదేనా డిపెండ్ అయి ఉంటుంది.
అవును అంటె రిఫర్ చేసినందుకు ఫార్మాలిటీ కోసం కూర్చోబెడతారు.
ఆహా రెఫర్ చేసినా కూడా అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు ఏమంటే నీకు ఆ రిజెక్షన్ చేసే ఆ ఇప్పుడు చాలా మంది రిజెక్షన్ అవుతుంటారు కదా అక్కడ కాకున్నట్టు అట్లా నిన్నన్ని పుష్ చేస్తారు ఏమంటే టెంగా సోన్స్ ఆ వాళ్ళు కూడా తెలిసిందే వాళ్ళు ఏదైనా ఒక రెప్యూటెడ్ ప్లేస్ లో ఉంటేనే నిన్ను తీసుకోవడానికి అవుతుంది వాళ్ళు ఏదైనా ఒక సీనియర్ సీనియర్ డెవలపరు లేకపోతే ఆ ఆ ప్రాజెక్ట్ మేనేజరు అలా ఆ ఒక ఆ
మీరు మాకు చేయచ్చారు ఎవరు మీరు హెచ్చారు కదా
మేం చేసే క్లయింట్స్ వేరు మేమంతా నాన్ ఐటీ వర్క్ చేస్తాం ఐటీ వర్క్ చేం ఐటి వర్క్ చేసే వాళ్ళంతా డిఫరెంట్ వాళ్ళు వచ్చేసి నేనే అడిగా నా బ్రదర్ ఇట్లున్నాడు తనది బీటెక్ అయి ఆ వాడకేమనా ఆ వేకెన్సీ ఉందా అంటే మా మేమే మా కంపెనీ వాళ్ళ హైర్ చేస్తారు ఐటి కంపెనీస్కి ఇట్లా డిలైట్ కీ అవన్నీ వాళ్ళు ఏమని చెప్ప
కావాలి
ఆ అడిగంటే వాళ్ళు ఏం చెప్పారు ఎక్స్పీ రియన్స్ వాళ్ళ తీసుకునేది ఫ్రెషస్ తీసుకోము మినిమమ్ త్రీ ప్లస్ హాఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నారు ఫ్రెష్ర్స్ ఫస్ట్ జాబ్ ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చే దీ జాబ్ ఎక్స్పీరియన్స్ క ఐ మీన్ వన్స్ ఎవరికైనా డిగ్రీ అయిపోయిన తర్వాత తెలుస్తుంది బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ తిరుగుదా
అవును
ఎన్ని అటెంప్ట్స్ చేసి ఆ మనం వాళ్ళు అడిగే క్వశ్చన్ సడ్ ఫస్ట్ కమ్యూనికేషన్ చెక్ చేస్తారు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అంటే టారు మళ్ళీ సబ్జెక్ట్ వెళ్తారు మళ్ళీ అఔట్ సైడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు వీడికి సోషల్ ఆ అదే అఔట్ సైడ్ కీ ఎంత నాలెడ్జ్ ఉందని కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ గా చెక్ చేస్తే వీడికి ఇస్తే ఐ మీన్ వర్క్ చేస్తాడా లేదా అని చేస్కెస్తారు
అవునండి చాలా తెలుసుకున్నాం థ్యాంక్ యూ అండి
ఉమ్ సరేనండి ఉంటామండి బాయ్